హాయ్ తేజు ఆ వినిపిస్తంది చాలా రోజుల నుంచి ప్లాన్ చేసినాం కదా ఫైనల్లీ ఎక్కడికి వెళ్దాంమని డిసైడ్ అయి హలో
నేను హైదరాబాద్ కి పోవాలి అని డిసైడ్
హ్మ్ హు ఎప్పుడు హైదరాబాద్ అయినా గోవాకి పాతయిపోయింది ఇప్పుడు చాలా వర్షాలు ఉంటాయి కదా అరకుకు వెళ్తే చాలా బాగుంటది కదా గ్రీనరీ కాఫీతో పాటు చాలా బాగుంటుంది
అవును నాకు కూడా చానా బోర్ కొడుతుంది అనీ ఈసారి తప్పక కుండ పోదాం లే నువ్వు ని మనుసులో ఏం ఉందొ చెప్పు పోవనాాలక వైజాగ్ బీచ్ కాయక్కడ పో మగుంది
అరుకుకు పోదామని ఉందబ్బా వచ్చే వారం లాంగ్ వీకెండ్ ఉంది కదా, అది ఎక్కడ ఎంజాయ్ చేసినా సరే మార్నింగ్ వచ్చేయచ్చు.
ఆ వచ్చారా లాంగ్ వీకెండ్ ఉంది కదా ఫ్రైడే నైట్ గా బయలుదేరితే శని హనీ ఇక్కడ ఎంజాయ్ చేసి మెయిన్ వచ్చేయొచ్చు.
నవున్నా వచ్చేయొచ్చు
ఉ
హలో వింత సున్నా
నేను నిన్ని నేను ఇంటర్నెట్ లో చూసాను పద్మాపురం గార్డెన్స్ దగ్గర బాగున్నాయి, లేదా హిల్ వ్యూ రిసార్ట్స్ కూడా బాగున్నాయి నువ్వు చూడు ఏది బెటర్. వినిపిస్తుంది
త్రీ రోజు అంటే త్రీ డేస్ సరిపోతాయి కదా మరీ ఎక్కువ ఉంటే మనకి మరి కాలేజెస్ అ ఉంటాయి కదా.
అవును అదే నేను కూడా చెప్తున్నా ఇంటర్నెట్ లో చూసిన పద్మాపురం గార్డెన్స్ దగ్గర బాగున్నాయి లేదా హి రిసర్స్ కూడా బాగున్నాయి నువ్వు చూడు ఏదో బెటరో
చూద్దాం ఒకసారి మన ఫ్రెండ్స్ ను అడిగి మీ ఆలోచిద్దాం
ఆ ఓకే
హిల్యూస్ అయితే ఇంకా బాగుంటదినమాట అక్కడ కాఫీ తోటలు అన్నీ ఉంటాయి కదా.
అవున అవును నేను హింద్ హిల్ వ్యూ చూసి బుక్ చేసాను కాఫీ తోటలు, బొర్ర గుహలు, చా పరాయి జలపాతం, కవర్ చేసేద్దాం ఫోటోలు పిచ్చి పిచ్చిగా దిగాలి.
అవును తేజు ఈసారి అసలు మిస్ అవ్వకూడదు నాకు వర్క్స్ టెన్షన్ ఎక్కువైపోతున్నా ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటదనమాట. ఆమ్ దులో ఎగ్జామ్స్ మనకి
ఏ పర్లేలేదు లే డోంట్ వర్రీ నేను ప్లాన్ చేసా ఈసారి మీ దగ్గర ట్రైన్ టికెట్స్ ఉంటాయా
మెయింటైన్ లిస్ట్ ఉంటే బస్ లేదా క్యాబ్ చూసుకున్నామా
సరే సౌమ్య ప్యాకింగ్ మొదలుపెట్టేయి రేపు సాయంత్రం కల్లా అన్న బుకింగ్స్ పూర్తి చేసేద్దాం.
ఓకే తేజు ఇంకేంటి మరి. అరకు ట్రిప్ కోసం చాల వరకు ట్రిప్ కోసం
ఉమ్ నేను గుడా చాలా వెయిట్ చేస్తునను నేను కూడా చానా చానా వెయిట్ చేస్తున్నా
ఎప్పుడో ఎప్పుడో ఒకసారి మ కమదు లేస్తా చానాదుప్పేస్తే మంచిగా ఉంటుంది అనేసి.
సరే సౌమ్య ఒక చిన్న విషయం మనం వెళ్ళేటప్పుడు మనం వెంటే ఇంకెవరినైనా రమ్మందామా కేవలం మన ఇద్దరమేనా.
ఎక్కడిక్ అంటే పోదాం ఇంకా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వస్తే మీ కాలేజ్లో చెప్పు ఒకసారి అందరం కలిసి వెళ్తేనే కదా బాగుండేది చాలా మంది ఉంటే.
అవును కార్ బుక్ చేసుకోం అయితే హాయిగా వెళ్ళొచ్చామో కదా ఆ అయితే కార్ అయితే దారిలో ఇక్కడే ఆగి ఫోటోలు దిగొచ్చు టాడీపూడి రిజర్వుర్ దగ్గర వ్యూ అదిరిపోతుందంట అక్కడ కాసేపు ఆగుదాం
అవును నిజం అంటే మా చాలా మంచి ఐడియా ఎంత అవుతుంది అనుకుంటున్నావు అస అసల్ కీ ఇంకా ఫుడ్ అంతా కలిపి
పెట్రోలు స్టే ఇంకా ఫుడ్ అంతా కలిపి తలా ఒక ఐదు వేలు వేసుకుంటే గ్రాండ్గా ఎంజాయ్ చేయచ్చు అరకులో బొంగులు చికెన్ మాత్రం అసలు మిస్ అవ్వూడదు విన్నాను చాలా ఫేమస్ అం
అమ్మో అది అసలుకి టేజ చేయాల్సిందే ఇంకొకటి అక్కడ చలి ఎక్కువగా ఆమ్మో అది అసలికి టీస్ట్ చేయాసిందే ఇంకొకటి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా అన్ని మనం చూసుకోవాలి కదా గాలి కూడా ఎక్కువే ఉంటుంది నేను కొత్త కెమెరా కూడా తెస్తాను నువ్వు మంచి డ్రస్ట్తో తెచ్చుకో రీల్స్ చేద్దాం ఓకేనా
ఆ సరే టైం ఉంటే అట్లే రీల్స్ చేద్దాం ఇంకా రిటర్న్ లో వైజాగ్ షాపింగ్ ఏమైనా ప్లాన్ చేద్దాం జగదమ సెంటర్ పోదాం లేకపోతే రఋషి ఎకొండ బీచ్ దగ్గర కాసే కూర్చొని రిలాక్స్ అయ్యి వచ్చేద్దాంకి మనకి మెయిన్ కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్ కదా
అవునవును శృతికి, అకిల్కి, మెసేజ్ చేస్తాను వాళ్ళు ఓకే అంటే రేపు సాయంత్రం అందరం కలిసి కూర్చొని ఫైనల్గా ప్లాన్ రాసుకుందాం ఓకేనా.
ఓకే సౌమ్య ఈసారి మాత్రం కానీ అడ్డు రాకు రాకూడ్దు
అవును రాదులే ఆ
అ
ఐ ఆమ్ సో ఎక్సైట్మెంట్ అబ్బా రేపు కలుద్దాం
సరే సరే ఎక్సైట్మెంట్ ఆ ఇ బ్యాగ్స్ అన్ని ఈ ప్యాక్ చేసుకో
సరే సరే మం మంచిగా రీల్ తిదాము అక్కడ మంచిగా ఉంటది అ
అవు అవును
ఇంకా
అవును మెసేజ్ ఇస్తే సౌమ్య అఖిల్ శృతి కూడా ఓకే అన్నారు వాళ్ళు కూడా చాలా ఎక్సయిట్ గా ఉన్నారు
అవున అబ్బా అసలకి నలుగురం వెళ్తే రచ్చ రచ్చాయి కదా ఇంకా మరి కాలు ఎవరు డ్రైవ్ చేస్తారు అఖిల్ కీ కొండ ప్రాంతంలో డ్రైవింగ్ వచ్చా అసలకి
అవును వాడు మొన్ననే లంబాసింగి వెళ్ళొచ్చాడు కదా వాడికి అలవాటే లే వాడు తన కార్లోనే వెళ్దామన్నాడు సో మనకి ట్రాన్స్పోర్ట్ టెన్షన్ తగ్గిపోయిందబ్బా
అది ఇంకా మంచిదయింది మరి స్నాక్స్ సంగతి ఏంటి దారిలో తినడానికి ఏమైనా ప్యాక్ చేసుకున్నా మా
ఖచ్చితంగా ఎగ్స్ బిస్కెట్లు ఇంకా వాటర్ బాటిల్స్ నేనే తెచ్చేస్తా నువ్ ఆ హోమ్ మేడ్ శాండ్విచెస్ చేస్తావు కదా అవి కొన్ని ప్యాక్ చెయి ప్లీజ్
సరే అబ్బా న స్పెషల్ శాండ్విచ్ ని రెడీ మరి మ్యూజిక్ ప్లే లిస్ట్ ఎవరు రెడీ చేస్తారు లాంగ్ డ్రైవ్ ఉంటే మంచి సాంగ్స్ ఉండాలి కదా
ఏ బాధ్యత అంతా శృతి తను ఆల్రెడీ మెలోడీస్ నుంచి మాస్ సాంగ్స్ వరకు ఒక పెద్ద లీస్ట్ ప్రిపేర్ చేస్తుంది
సూపర్ గాలిగోపురం వ్యూ పాయింట్ దగ్గరా ఆగి వేడి వేడి టీ తగుదు ఆ పాటల్ వెంటే ఆకి ఇక్కేవరప్ప
అవును ఇంకొక విషయం ఏందంటే అక్కడ ఫోన్ సిగ్నల్ సరగా ఉండవంట కాబట్టి ఆఫీస్ వాళ్ళకి ముందే చెప్పాయి నాట్ రీచబుల్ అని
ఆ మెయిన్ ప్లాన్ ఈ మూడు రోజ్ లో ఫోన్ పక్కన పెట్టి హాయిగా ప్రకృతిని ఆవాదిద్దాం
అవును పర్ఫెక్ట్ ట్రిప్, సాయంత్రం ఏడు గంటలకి మన రెగ్యులర్ కేఫ లో కలుద్దాం, అందరం కలిసి ఫైనల్ రూట్ మ్యాప్ టైమింగ్స్ ఫిక్స్ చేసుకుందాం.
ఆ డన్ంతేజు రేపు కలుద్దాం ఈ ట్రిప్తో మన స్టైట్ అంతా మాయం అవ్వాల్సిందే కదా
కఖచ్చిత కాసి ఇయో టుమార
ఇంకేంటి తేజు తిన్నావా
శే పూరా మళ్ళీ కేఫ్ కి మర్చిపోద్దు
ఉమా సరే సరే వస్తా
లేకపోతే ఇప్పుడు ఫోన్ లోనే చెప్పే
చెప్తా చెప్తాలి నువ్వు కూడా శృతి వాళ్ళకు ఒకసారి చెప్పేసేయి శుతి అకికి
అంత సట్ అంతా సెట్ే నిన్ననే సర్ కార్ సర్వీస్ చేసి చేపంచాడంట తెలవడదాము నాలుగు గంటలకే బయలుదేడదాం అప్పుడే వ్యూ పాయింట్ దగ్గర సూర్యోదయం చూడగలం మనం
అందరు వచ్చే చారు కదా అఖిల్ కారు అందరి అన్ని చెక్ చేయించావా
ఖచ్చితంగా నా ఫోన్ రింగ్తోో నీ చోట్లో మోగేలా చేస్తాను మనం బుర్ర గుహల దగ్గర దిగేటప్పుడు టార్చ్ లైట్లు మంచి క్రిప్ ఉన్న షూస్ వేసుకోండి లోపల కొంచెం జారే అవకాశం ఉంటుందంట ఆ అందరి ఒకే రూల్ మళ్ళీ ఇంస్టాగ్రామ్ లో మన ఫోటోలు చూసి అందరు కులుకోవాలి అంత బాగా ఎంజాయ్ చేద్దాం మనం ఆ ఇంకేమి రేపు నువ్వే డ్రెస్ ఇలన్నీ ప్యాక్ చేసుకుంటా
త బనాత కా త్రీ పీస్ సట్ ఉంది
ఈ సరే సరే అలాగే ప్యాక్ చేసుకోయిక మట్లన్నీ సరే ఉంటాను ఆ